ఇంట్ ఉందా
విన్ పిస్తుంది
ఏమి చేస్
హలో
హలో వినిపిస్తుంది నాకు
పిస్తుంది ఇప్పుడు
మీకు వాయిస్ క్లారిటీ ఉందా
ఆ స్ట్రాక్ ఐతుంది కొంచెం కొంచెం
ఇప్పుడు ఓకేనా
ఆ
హ్మ్ ఏం చేస్తున్నావు
ఏం లేదు
సదివినవ కెమిస్ట్ ఎగ్జామ్
ఉ సదువుతున
అన్ని సదుకున్నావా థియరీ, ప్రాబ్లమ్స్, అన్ని చూసుకున్నావా.
ఆ చూసుకున్నా చదుతున్నా
ఎన్ని చాప్టర్స్ అయిపోనియి
అన్నీ అయిపోయినాయి.
మే
హమ్
ఆ ఫోటో ఫ్రేమ్ గురించి చెప్పిన కదా, ఆ ఫోటో ఫ్రేమ్ గురించి కనుక్కోమని పెద్దది ఎంతతుంటదో.
ఆ పోవాలి అదే కనుకోలే ఇంకా
ఎందుకల్ల, ఎ ఇన్ని రోజులు ఏం చేసినావు?
పోలేె కనుకుంటా. ఎగ్జామ్స్ ఉన్నాయిగా అందుకని
అదే అదే పోయి తెలుసుకో పెద్దది ఎంతుంటుంది.
పైసల్
ఎందుకట్లా? ఎప్పుడు?
పక్కైతుంది.
అలనా
మ్
ఇప్పుడు ఓకేనా.
పట్టకా హలో!
ఎందుకని నెట్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఏంది?
ఎమో
క్లారిటీ ఉందా?
ఆ ఇప్పుడు ఉంది.
ఇంకేం చేస్తున్నారండి.
ఏం లేదు ఆ వినిపిస్తుంది. వినిపిస్తుంది.
ఉమ్, ట్వళ్ ట్వళ్ అయితే ప్రేమ్ ఎంత అంట.
ఏమో
ఏ కొన్ని అప్పుడు ఎప్పుడు చెప్పినావు. ఫ్యాన్ ఏమి చేశాడో అని అప్పుడు బావుంది అప్పుడు.
ఎన్ని ఇంచెస్ కావాలి నీకు.
ఆ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫ్రేమ్ కావాలి. దాంట్లో సిక్స్టీన్ ట్వంటీ ఇంకా సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ కూడా ఉన్నాయి అంట.
ఆ
ఒకసారిగనుకో ఆ రేటు కూడా
ఆ
ఎప్పుడు పోతావు మల్లా
పోతా రేపు.
అ
ఇంకా అన్ని ఫొటోస్ దగ్గరకి చేసిందేమన్నా కావాల గదా
మ్
అన్ని ఫొటోస్ దగ్గర చేసింది కావాలి కదా.
ఉ అదే అదే నేను కూడా ఆన్లైన్ లో చూసినా గానీ అవన్నీ ఒట్టి ప్రేమ్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ ఫోటోస్ సపరేట్ గా తీసుకోవాలి
ఆ అట్ల అయితే ఎక్కువ రేట్ అవుతాది.
మళ్ళీ అంత బాగుండె మళ్ళీ దాంట్లో సెట్గా కాకపోతే కష్టం. ఇస్తాం ఫోటోస్ అని
అవును
అట్లా అని ఆలోచిస్తున్నా మొత్తం ఫోటోషాప్ లోనే చేపిస్తే బెటర్ కదా
ఆ ఫోటో షాప్ లో అయితేనే కరెక్ట్ గా చేస్తారు
నేను అడిగిన షాప్ లో మాత్రం
మొన్నా
నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి కాకుండా కొంచెం ఒక థౌజండ్ లోపు వచ్చేటట్టుగా అయితే బాగుంటది నా పాత ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో కలర్ ఏస్తారా
ఆ చేస్తారు
వట్టి ఫోటోనే ఉంది. ఇంకేం లేవు దానికి ఫోటోనే కాలర్ ఫోటో లాగా పద్ద ఏ అట్ల చేస్తారా మరి
చేస్తారు అట్ల
హలో
హలో
హ్ చేస్తరా అట్లా
ఆ బ్లాక్ అండ్ వైట్ ది కలర్ ఫోటోలు లేక్క చేసు
హ్ ఇంకొకటి ఏమే ఎట్లా కావాలంటే అన్ని ఫొటోస్ కలిపి చిన్న చిన్న ఫొటోస్ లాగా ఒక పెద్ద ఫోటో లో రావాలి. అది ఎడిట్ చేయొద్దు ఓన్లీ సింగిల్ సింగిల్ ఫొటోసే దాంట్ల అంతా సెట్ చేసి గ్లాస్ చె పెట్టియాల
ఫస్టే చిన్న ఫొటోస్ తిపించ్చుకోవాలి చిన్న ఫొటోస్ దిపించ్చు కొని తర్వాతకి అన్నలా అటాచ్ చేయమంటే చేసిస్తారు.
అంటే పెద్దదాంట్ల దానిపైన అట్లా ఆటాచ్ చెయాలి. మళ్ళీ ఇట్లా ఫోన్లు ఎడిట్ చేసుకుండు అదే ఎడిట్ చేసిండు. ప్రింట్ రీల్స్ చేపి ప్రేమ్ ఇస్తా అంటే వద్దట్లా చిన్న చిన్న ఫోటోస్ ఆఫ్ ఆప్ పే పెద్ద ఫ్రేమ్ ల అటాచ్ చేసిర్రూ అయినా
వాళ్ళు చేసిస్తారు. ఫొటోస్ పంపిస్తే ఆ ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ ఎంత సైజ్ కావలె చిన్న ఫొటోస్ అంటే వాళ్ళు
ఆ ఇగొ ట్వల్వ్ ట్వల్వ్ ఫిఫ్టన్ ట్వల్ ఎయిటిన్ ఆ ట్వెల్వ్ ఎయిటీన్ ఎంత ఉందో కనుకో తర్వాత టెన్ ఫిఫ్టీన్ ఎంతో కూడా ఉంటది. అది కూడా ఓ ఇంకా టూ సిక్స్టీన్ ట్వంటీ అనుకో సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ కి కనుకో ఆ రెండికిి డిఫంరెంట్ ఏందో కనుకో
ఆ
అది ఎన్నికి డిఫరెన్స్ అనుకుంటే తెలుస్తది అర్థంమైతది.
హ్ సరే కనుకుంట
ఇంకా ఏమున్నయి. చిన్న చిన్న ప్రేమ్స్ ఉంటాయి. కదా అవి కొంత తక్కువయితే కావాలి.
ఆ అన్ని తీసుకో అన్ని ఒకటే కాడ తీసుకుంటే తక్కువకి ఇస్తారు.
ఒక పెద్ద క్యాలెండర్ దే ఉంది. ఆ క్యాలెండర్ది కూడా ఫ్రేమ్ చేస్తారా
ఆ
పెద్ద క్యాలెండర్ది ఉంది. ఇట్లా ఆ క్యాలెండర్ది కూడా ఫ్రేమ్ చేస్తారా
ఉ చేస్తారు చేస్తారు. ఆ ఫోటో ఎంత అది ఎంత ఉందో దానికి తగ్గట్టు ఫ్రేమ్ చేస్తారు.
ఒకవేళ అంతా ఫ్రేమ్ లేకపోతే ఎట్లా కట్ చేస్తార
కాదు చేస్తారు ఏం కట్ చేయరు
పెద్దో ఫ్రేమ్ కావాలే మంచి ఏయ్యాలే మళ్ళా
ఆహా తెలుసా
చేయాలే రీసనబుల్ ప్రైస్‌కే మని అది కూడా వైటేనా
ఆ ఇంట్లోనే అదువుకుంటున్నావ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చదుకుంటున్నావ
మధ్యాహ్నం అయినా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి
హ్మ్ ఏమి ఏం చదువుకోని వచ్చినారా
ఆ
చదువుకోని వచ్చినావా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి
ఆ కొచ్చన్ ఆన్సర్స్ చదువుకుని వచ్చిన
మ్మ్ థియరీయెనా మొత్తం కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ లేవా
లేవు అంటే ఒక కొన్ని కొన్ని ఉంటాయి హలో
ఆ హలో ఇనిపిస్తుంలే ఇనిపిస్తలేదా వాయిసు
ఆ ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది హలో
ఏమైనా మొత్తం ప్రిపేర్ అయినవా కెమిస్ట్రీ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి
ఏంటిది
కెమిస్
కెమిస్ట్రీ మొత్తం లెవెన్ చాప్టర్స్ అంటే
మ్మ్ లెవెన్ చాప్టర్ చదివినవా
ఆ హలో
ఆ ఇంకా ఏం చేస్తున్నావ్ మళ్ళా
ఏం లేదు
ఎండలు కొడుతున్నాయా అక్కడ ఎక్కువ
ఆ కొడుతుంది ఫుల్ ఎండ కొడతుంది మధ్యాహ్నం ఎక్కువ
ఉమ్మ్ అవును పొద్దు కాలేజ్ కి పోయేటప్పుడు కూడా ఫుల్ ఎండ కొడుతుంది అసలు
రేపు ఎగ్జామ్ ఉంది రేపు పెట్టానేేమో మధ్యాహ్నం వచ్చేదాకనే ఉంది ఎ మంత్స్ ఉంటాయి కావచ్చు
త్రీ మంత్స్ఆ త్రీ మంత్స్ ఏం చేస్తావ్ మరి
ఆ ఆ నేర్చుకుం
ఉమ్మ్
ఖాళీగా ఉండే బదునమ ఏమన్నా నేర్చుకో త్రీ మంత్స్ హాలిడేస్ వస్తాయి కదా పైథాన్ అయినా జావా అయినా ఇట్ల ఏమైనా ఏఐ యంయల్ అయినా ల్యాప్
లేదు
హలో
దాలు
ఉందా ల్యాప్టాప్
ఆ
ల్యాప్టాప్ ఉన్
ఆ కట్ అయితుంది
హలో
హలో ఆ ఇనిపితుంది లేదు హలో
హలో
ఉన్నాలే
ఇనిపిస్తలేదా వాయిస్ నాది ఎందుకు ఊకె స్టక్ స్టక్ స్టక్ స్టక్ అయితుంది సిగ్నల్ లేదా ఏంది మీ ఇంటి దగ్గర
లేదు
నాకైతే ఫుల్ సిగ్నల్ ఉంది ఫుల్ నెట్ ఉంది మం ఇదే ప్రాబ్లమ్
మా ఫోన్ సక్కగా లేదు
ఆగు మళ్ళీ ఏస్తాయి